ఏం చేస్తున్నారు సంతే కెల్లారా ఇవాళ
ఆ ఎళ్ళా
పల్లేదు ఏంటి బిజీయా ఏ
లేదు లేదు ఎళ్ళాము మీరేటో నేను ఎట్ మేం ఏ తో బోయినవ్
అంటే ఈ వారం కొంచెం లేట్ అయింది అబ్బా నాకు. ఇంట్లో కొంచెం వర్క్ ఉంది పండగ వస్తుంది కదా, ఇంక బట్టలు ఉతికేసి అవన్నీ చేసేలొగ కొంచెం లేట్ టెంది అదే రాలేదా ఏంటని డౌట్ వచ్చి కాల్ చేస
ఆ పండగ ఆ రంజాన్ పండగ వస్తు తుంది కదా పనులు ఉంటాయి లేగానీ, ఈవు సంతక్ పోయినం కానీ మేం కందలాడిపోయోచినం.
ఆహా ఏ ఈసారి కూరగాలు బాగా తక్ తక్కువ రేట్ వచ్చినాయి. నేను టమాటా మూడు కేజీలు కలిపి ఒక ఇరవై రూపాలయల్కేమో వచ్చినాయి నేన్ వెళ్ళినప్పుడు. మీరు ఉన్నప్పుడు అంత టె ఉందా రేటు
పాలు కాద్ ఐదు రూపాయలు కేజీ అంటె ఆ అయితే మాముల్ కి అంతే అంటే అంతే ఉన్నయి. పది రూపాయల మూడు కేజీలు కొ చు పచ్చళ కనీ పచ్చళ కి తీస్ పచ్చడి పెట్టాలని ఒక ఐదు కేజీలు తీసుకున్న మంచి మంచీ అయి కొంచెం మామూలుగా లావుగా, దోరగా ఉన్నయైతేనేమో ఐదు రూపాయల కేజీ, బాగా పండ్లునే అయితేనేమో పది రూపాయలకు మూడు కేజీల లెక్క ఇస్తడు అయి.
దానికి తీసుకున్నారా?
పచ్చడి పెట్టటానికి ఒక ఐదు కేజీలు తీసుకున్నా.
ఓకే అంటే ఎట్ల పచ్చడి పెట్టడం ముక్క పచ్చడా లేకపో తే ఎండ పెట్టి పెట్టావా?
అయి కోసి జాడీలు ఎసినాము
ఆహా
జాడే లేస్ చీ ఐదు కేజీలు కదా ఐదు కేజీలకి అర కేజీ ఉప్పు పొయ్యాల ఐదొంద ఐదొందల గ్రాములు ఉప్పు ఐదొందల గ్రాముల ఉప్పు పోసా, మ ఉప్పు పోసి మాముూలుగా మన గ మనం చపాతి కాల్చుకునే అది క చెక్కుంటదా తీసెయ్ ఆ గంట తోటి మంచిగా తిప్పాల మంచిగా తిప్పాల ముక్కల అన్నిటికి పులుసు ఉప్పుబట్టాలా
అంటే ఉప్పు పోస్తే బూజు పట్టకుండ ఎ
ఆ. ఆ. బూజు ఉప్పు ఉప్పు పోసేది ఎందుకంటే బూజు పట్టకోకుండా మళ్ళా నెక్స్ట్ పులుసు ఎక్కువ ముక్కముక్క నుంచి పులుసు బయట పడుతది ఊబొస్తది ఉప్పు అన్నది ముక్కను తినేసుది ఇది అప్పుడు బాగా మనకి పులుసు వచ్చేసిద్ధి మూడు రోజుల దాకా ముక్క అలాగా ఉంటది ఆ జాడేలా ఉన్న తర్వాత మూడో రోజు తీసేయాలి గట్టిగా బిండి మళ్ళ తిప్పీ ముక్క గట్టగ బిండి ఎండెయాాల
నేనైతే ఏం చేసేదంటే ఇప్పుడు టమాటాలు డైట్ టు కోసి డెక్ష లో ఉడికిస్తాన అన్నమాట డెక్ష ఉడికిచ్ఛాక అదంతా గుజ్జు దాంట్లో ఉన్న గుజ్జూ అంతా ఉడి ఇది కదా ఉడికేక దాంట్లో కొంచెం కా ఉప్పు కొంచె మనకు ఎల్లిపాయలు కొంచెం టమాట ఎల్లిపాయలు మళ్ళీ జీలకర్ర ఇట్లాంటివి వన్నీ వేసేసి తాలింపు వేసేస్తా ఇక ఈ ముక్కపచ్చడి
అబ్బో అది వారం రోజులే ఉంటది కదా నేను ఒకసారి పెట్ అలాగా
అంటే వారం రోజులనే కాదు నేను ఏం చేస్తానంటే వాడినప్పుడల్లా తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని వేసుకొని మళ్ళా
నేను పెట్టే పచ్చడా ఎండబట్టి ఎడ పెడితే అది రెండు సంవత్సరాలు సంవత్సరం మళ్ళా ఈ సంవత్ ఈ రోజు దాకా ఉంటుంది మ్ ఆ పచ్చడ మంచిగా మిక్సీ పట్టుకొని చింతపండు ఐదు వందల గ్రాములు వేసి ఐదు వందల గ్రాములు వేసి పెట్ేకున్నాం అనుకో అది మనకి సంవత్సరం దాక వత్తది
మీరు ఓన్లీ టమాటో పచ్చ పెడారా
లేదు టమాటా పచ్చడి పెడతా మరి దాని పేరద ఇది పండుమిరపకాయల పచ్చడి డ కొరి పచ్చడి తేలుసా
ఆ తెలుసు కాని ఏమో ఆ పండుమిరపకాయల పచ్చడి
కొరి పచ్చడిగా కూడా మంచి మంచిగా ఉంటుంది కొరిపచ్చడి పండు మిరపకాయలు తెచ్చి మంచిగా కడిగి ఎండబెట్టి మామూలుగా తడి ఆరి పోయేదాకుంచి గ్రైండర్ పట్టిచ్చి పెట్టుకుంటే అది బాగుంటది అది దెల్స్ మళ్ళా తర్వాత ఇంకేంటి మాడికాయ పచ్చడి గాడ పెడతాం
టమాట్ పచ్చడి గురించి అంత్ తెలీదు గాని ఎప్పుడైనా మాడికాయ్ పచ్చడి ఒక్కటే పెడతా ఇక మాడికే పచ్చడైతే మాడికేకి నేనేం చేస్తానంటే మాడికాయ్ ప పచ్చడి పెట్టాలంటే ముందురు మెక్కలు తిప్పిస్తాం మిరపకాయ లొకైదు కేలట తెప్పిస్తా తెప్పిచాక దాంట్లో మంచి మంచి కాయలుంటాయిగా అవి తేరి అది పచ్చడి కారంలాగ్ పట్టించుకుంటా పక్కకు పక్కకి మిగతా కారం ఏం చేస్తనంటే దాంతో తేజ కాయలు కలిపేసి మూడు కేజీలు కాయలనుకో దాంట్లో ఒక కేజీ తేజాకాయలు కలిపేసి పెట్టేసి అవి మిక్సీ అదే కడిస్త
నీం కేజకాయ అసలే వాడం గానీ ఆ మాడికాయ పచ్చడ పెడతాం, తక్కువ మాడికాయ పచ్చడ మళ్ళా తర్వాత ఈ చిక్కుడుకాయ పచ్చడ గూడ పెడతాం, మళ్ళా ఇంకేంటి ఉసిరిగాయ పచ్చడ ఉసిరిగాయ పచ్చడ గాడ రెండు రకాలు కలబెడతరు ఈ చిక్కుడుగాయ పచ్చడైతే అదిగా గూడా బాగుంటది ఈ చిక్కుడుగాయ పచ్చడ
పస్తునట్టు ఏ చిక్కుడుగాయలు గన్
గలుపు గా గలుపు సిక్కుడుగా గలుపు సిక్కుడుగా పెద్దగా బారుగుంటాయి కొన్ని కొన్ని జాడ్ గ్యాల్లుంటాయి అవి కాకోకుండా చిన్న గుండ్ సిక్కుడు గాయలు
అవునవును దాంట్లో గణప్ చిక్కులని గోడు చిక్కులని
కడిగి సక్కగా ఈయనకట్ట తీసి ఎండ బోస్ చి మక్కాలాయల నూనె పోసి చక్కగ పండుగేపాలా ఏపైన ఏపి లవంగా అది మెంతిపొడి, ఆవపిండి గట్ట గలిపి ఎల్లిపాయల కలిపి అది వాడ బావుంటది
ఆ ఏ అదెప్పుడు జూడ్లేదులే గని నేను ఇదేంటి ఈ కొరివి చికెన్ పచ్చడా ఇవైతే ఇగ మీయై వీళ్ళక్ పిల్లల్కి అవి బాగ్ దింటారు కాబట్టి చికెన్ పచ్చడి పెడతా ఎక్కువ నేను చికెన్ పచ్చడను మటన్ పచ్చడ పెడిత్ టమాటన్ మటన్ రేటు చికెనేటు తగ్గున్ టది కదా ఆ టైం లో ఇగా ఒకేసారి ఒక రొండు కేజీలు చికెన్ తీసుకో చ్చి మంచి ఉప్పేసి కడుగు త ఇప్పేసి కడిగాక దాన మన్ మంచిగా నూనెలో మంచిగా అంటే మంచిగా ఎర్రగా వచ్చేటట్టు అట్లా లైట్ ఫ్రై జేసి ఆయిల్లొ కొంచం నా ఆ తీసేసి పక్క పెట్టి ఆ నూనెలోనే కొంచం అల్లం వేసి పేస్ట్ అల్లం పేస్ట్ కొంచం పచ్చంత పోయేదాకా కొంచం నూనెలో ఏగనిస్తా ఏగనిచ్చాక ఈ చికెన్ ముక్కలు వేసి కొంచం కారం ఉప్పు ఇవి ఏసేసి మనం కావాలంటే ఇగ మనకి మెంత్ పోడి వేసుకోవచ్చు మన ఇష్టం ఇగ మా
హ్మ్ అది బాగోదమ్మా అది బాగోదు ఒకసారి మీమ్ గాడ పెట్టాము పెడితే ముక్కలైతే గట్టిగా ఉన్నాయ్ నిమ్మకాయ బిండినం అంత చేసిన గాని అగ అప్పటి నుంచి ఇగ చికెన్ పచ్చడి అంటే మాకు దూరం
ఆహా లేదక్క దాంట్లో పెట్టే విధానం ఉంటుంది ఇప్పుడు కొంతమందిలు ఏం చేస్తారంటే నీళ్ళు పోయేదా ఫస్ట్ ఉడకనియాల చికెను అట్లా ఉడకనీకుండా ఏం జే తరంటే డైట్ మన నూనెలో వేపేస్తారు అట్ట గాకుండా ఫస్ట్ ఏం చేయాల కుక్కర్ ఇప్పుడు ఉప్పులో ఉప్పుేసి కొంచెం నీటి కడు టొ గా ఇప్పుడు ఉప్పు వేసి కడగడం వల్ల ఏమై దంటే దాంట్లో నీస్ వాసన పోయుద్ది తర్వాత కొంచం కో డే కళాయిలో ఏసి దాంట్లో ఉన్న నీరంతా ఇగిరిపోయేదాకా కళాయిలు ఉ చ్చి నీరంత ఇరిగిపోయే ఆ కా దాన్ని తీసి నూన్లో పాల కొంతమంద్రి ఏం జేత్తన్నంటే కుక్కర్లో వేసేస్
అవును మేము అంతే కుక్కర్లో వేసేసి డైరెట్గా అయి మంచిగా లేవు మొక్కలు ఇ అప్పటి నుంచి ఆ చికెన్ పచ్చడే పెట్టం
ఆహా లేదు లేదు ఒక్కసారి నీకు కావాలంటే నే ఒక్కసారి ఈసారి రేటు తగ్గినంక నేను పెడతా నీకు ఒకసారి పిల్లగాని పంపిస్తా చి చికెన్ పచ్చడిచ్చి చూడు ఒకసారి నువ్వు పప్పులు వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటందో
ములక్కాయ పచ్చడికాడ పెడతాం మరి ములక్కయలగాడ మంచిగా చేపి అదిగాడ పచ్చడి పెడతాం బాగుంటుంది అదిగాడ కానీ ఈ సిగుడి పచ్చడి ఒకసారి పెడితే ఇక గట్టిగా అది అని ఇక అది పెట్టడం లేదు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడన్నా ఉ పెట్ట రె లాభ మీరాన్న పెట్టి పంపయండి
అయే నేనే పెట్టి పంపిస్తాను నేను చికెన్ పచ్చడి ఇప్పుడు ఎండాకాలంలో కదా కొంచెం చికెన్ రెడి తగ్గిద్ది ఎండడాకు వేడికి ఇప్పుడు చామందిరి ఏంటంటే చికెన్ తిండ్రు ఫిష్ అని చెప్పేసి ఎక్కువ తి అే చికెన్ రేట్ తగ్గదయ నిం భేట్టి పంపిస్తా ఈక పంచా
పాప ఎతి పంపిీ ఎట్టడు దసం ఎద్దా
పచ్చయ ఇంట్లో మాడిక పచ్చరి ఏంటంటే మాడిక చెట్టు ఉంది అమ్ మంది ఆ చెట్టు కాయలు కోసి ఆ అమ్మ వా పిలిచి పెట్టిస్తా మాడకి పచ్చడి అదుకు కూడా పెదానికి రాదు దాని గురించి కూడా
అక్కడ దేనికి ఉపయోగపడదు కదా ఈ దోషాల కు గానీ చపాతీల కానీ మనకు అవసరం అయితే చట్నీ చేయకోకుండా అయినా టమాట పచ్చడి వెళ్ళిపోయిద్ది ఏది కనీసం ఇడ్లీలు ఇడ్లీలలాగా కూడా టమాట పచ్చ అద్దుకోవచ్చు దోశలలో కానీ ఇడ్లీలలో కానీ చపాతీల కాని ఉప్మాలు కాని అన్నిటిలలో ఉపయోగపడుద్ది ఈ మామిడికాయ పచ్చడి దేంట్లో ఉపయోగపడుద్ది అల్లం ముక్కంటుంది కదా
అవును అవునులే గాని పిల్లలకి మావిడికాయ ముక్క అంటే బాగా ఇష్టం అక్క అందుకే మావిడి కాయ పచ్చ్ ఫస్ట్ నుంచి అట్ట అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన టమాట పచ్చడి అయితే అదంతా రిస్కి కడగాల తూడవాలా మళ్ళ తర్వాత దాన్ని ఆరేయాల అంటే అట్స్టి ఒక మూడు రోజుల దానికి పను ఉంటుంది కదా మళ్ళీ మిక్సీ పట్టియడానికి అలా ఇదంతా లేకుండా మామిడికాయ ముక్కలుయితే మన చెట్టు కాయలే మామిడికాయ ముక్కలు ఒకళ్ళు పిలిచి వాళ్ళు తీసుకొస్తారు మనకి కాయకింత అని చెప్పేసి ఇస్తా మూడు మూడు రూపాయలు ఏమొ తీసుకుంటారు కాయ కట్జత్తే మూడు రూపాయలు చొప్పున ఒక ఇరవై కాయలు కట్ చే పిస్తా పిల్లగల వరకు పిల్లగాల మందం ఇంక అత్తయ మామయ్య తినరు బీపి వాళ్ళకి
చె పెడతార మామిడికాయ పచ్చడి ఎక్కువ వాడతున్నం కదా జీడి పచ్చడి పెడతా మీరు
ఆ లేదు లేదు జీడి పట్ట జీడి పచ్చేడెప్పుడు పెట్టల నేను
జీడిపచ్చడి పెడదం కొంతమంది జీడి పచ్చడి లాగా పెట్టుకుంటారు.
తరు
ఆ
జీడిపచ్చడా ఎట్లా పెడతా అక్క
ఎలాంటంటే కాయలు తీసుకొచ్చి దానికి టెంక ఉండదు కదా
అవును ఆ
టెంక ఉండదు అది మామూలు మన చిన్న చిన్న కూరగాయ ముక్కలలాగానైనా కొయ్యొచ్చు కొంచెం పెద్దగా ఉంటే మాడికాయ ముక్కలు లెక్క కొయొచ్చు కోసి ఇంకా మాడికాయ పచ్చడిలగానే పెట్టుకొని అప్పటికప్పుడే ఒక పది రోజులు ఒక నెలె ఇంక అంతకన్నా ఎక్కువ ఉండదు తర్వాత పాడైపోయిద్ధి అది ఆ ఇప్పుడు ఏంటంటే టమా ఉడకబెట్టి ఎలా పెడతారో అది ఎన్ని రోజులు ఉంటదొ ఈ జీడి పచ్చడీగా కూడా అంతే
ఆహా అవునా ఏమో ఇసారి ట్రై చేస్తాలె అంటే ముక్క ముదర ముందు ఈ జీడి పచ్చడి పెడతారు అటగా నేను సెల్ లో యూట్యూబ్లో లో అట్లా చూస్ సాను సరే లే మరి ఈ వారం సం త కెలేడప్పుడు ఫోన్ చేయి మరి ఇద్దరం కలిసి వెళ్దాం మరి ఆ ఆ సరే మరి అదే ఇగ ఏంద రాలేదు ఎటు పోయారా ఊరికిట్లా పోయారా అని ఫోన్ చేసిన
లేదు లేదు మొన్న సంతకి మేము ముందు పోయినాం మీరు వెనకాల వచ్చారు సరే అ సరే మ